హలో హలో
మేడం వినిపిస్తుందా
వినిపిస్తుంది
ఒకే నా వాయిస్ క్ వాయిస్ క్లియర్ ఉందా మేడం ఓకే మేడం బాగున్నారా మీరు
బాగున్నం మేము
ఎం చేస్తున్నారు మీరు
ఏం సౌండ్ చేస్తున్నావ్ నువ్వు సైలెంట్ గా కూర్చోక
ఓకే సైలెంట్గా కూర్చున్నా మేడం ఏం చేస్తున్నారు మేడం
ఎం లేదు తిన్నారా
తిన్నారా తిన్న మేడం మీరు తిన్నారా
తిన్నాం ఎం
ముందుగా ముందుగా హ్యాపీ రంజాన్ మేడం
థ్యాంక్ యూ విష్యూ ద సేమ్ సెలబ్రేట్ చేసుకున్నారా మీరు
ఉన్న కాని మ మేడం గారు వచ్చేసి కొంచెం కంజూస్ మేడం
ఆ
మా మేడం గారు వచ్చి కొంచెం కన్జూస్ అన్నట్టు
అవునా
రూపాయి దీయమన్న ఏడుస్తా ఉంటది ఊకె
ఎందుకు మంచిది కదా పాపం
మంచిదని లెక్కనే ఆవుపడతది మేడం బయటికి అందరూ ఆ చిన్నప్పుడు పద్యం ఉంటాయి కదా మేలి పండు చూడు మేలి మైయ ఉండును పొట్ట విపి ఇచడు పురుగులు ఉన్నాయి అంటారు కదా
అంటే మీది చూడ్డానికే మంచి కనవడతది కానీ లోపల అన్నీ పురుగులే ఉంటాయా.
ఆ లోపట ఏముండవు మనకి ఏం తెలుసు మేడం ఒక చూపి వత్తాది.
సొంత భార్యను మట్టుకొని ఇన్ని మాటలు అంటారా
సొంత భార్య ఏంది మేడం సొంత భార్య అద్ద బార్యలు ఉంటారా ఏంది వేరు వేర్ తో ఉంటారా భార్య అంటే భర్యే
నీ భార్య మీద నువ్వే ఇట్లా అంటున్నావా
ఆ భార్య నీ భార్య ఎం కాదు మేడం ఏ భార్య అయిన ఇంతే ఉంటది
అంతేనా
అవును పతి పర్య వాళ్లు ఈవిడంగానే ఉంటరు. ఈవిడనే ఎస్తాంటే
అవునా ఏం కూర మరి తిన్నారా అన్నం.
పండక్కి ఇంటికెల్లారా మేడం
ఉగాది పండక్కా
ఆ అవును మేడం ఇంటికెల్లారా
వెళ్ళాము
ఎలా అనిపించింది. ఇంటికెళ్తే ఎలా వెళ్లారు ఎలా అన్పిచింది.
బైక్ మీద వెళ్ళినం బాగ జర్నీ చేసినాం.
మిక్ బైక్ డ్రైవింగ్ వచ్చా మేడం
వచ్చు
మన ఏరియా మీరు బైక్ రైడింగు
చేస్తా నేను కారు గుడా నడుపుతా
ఆ ఫ్రైట్ కి ఫ్రైట్ ఒచ్చా మరి
ఫ్లైట్ ఆచ్చు నేర్చుకుందాం అనుకుంటానా
నేర్చుకుందాం అనుకుంటానా
అవునా
హ్మ్
ఎవర్ నేర్పిస్తున్న
ఎందుక్ మెసుల్తారు మీరు అంత సౌండ్ అయితనాయి. నీ దగ్గర మిసిన్ల సౌండ్ అయితంది.
ఏమంట
అట్లా
హెడ్సెట్ నా హెడ్సెట్
అవునవును
కొంచం మెట్ల ఎక్కచ్చు దా
సడే మేడం ఎక్కుత మేడం మీ కోసం మెట్లెండి మేడం ఎవన ఏకుడు
కా చెటైనా ఎక్కుతారా
అంటే విస్ అట్లా ఆరెంస్ విన వినిపిస్తాన్ నన్నట్టు
ఆ మేడం సారీ మేడం
ఇట్స్ ఓకే అండి చెప్పండి ఇంకా ఉగాది ఎట్లా సెలబ్రేట్ ఏసుకున్నారు. మీరు ఇంటికెళ్ళారా
ఇంటికెళ్ళాం మేడం
మ్మ్
పది నిమిషాల్లో ఇంటికి
అవునా
వెళ్లిన తర్వాత ఏమైందంటే మా అత్తగారు నాకు లక్ష రూపాయలు వోదు చేపిరు
అవునా ఇచ్చిరా మరి
అర్ అర్ధమైతలేదు
అన్ని పైసలు ఇచ్చేస్తమా ఇప్పడ్ దకనే చెప్తుండు
మళ్ళా నువ్వే ఇచ్చేసినవా
మొన్న పది వేలు ఇచ్చినాము పది వేల రూపాయలు నాకిస్తుండు మళ్ళా వాడు అవి ఇరవై రూపాలే ఇచ్చారు
అవునా
ఆ గిన్ని పైసలు తీసుకొని ఎం చేస్తాం మేము మరి సరే అండి మరి కొంత
నీ వాయిస్ అంతా బ్రేక్ అయితంది
ఓ మై గడ్ దిస్ వాయిస్ ఇస్ నాట్ కన్సిడెర్ లైక్ దిస్ వేన
ఆ
సరే నేను కిందికి అస్తున్న మేడం కిందా ఇక్కడ కూర్చున్న మెట్ల మీద ఇప్పడు కొంచెం పైక్ వోచ్చాను యాక్చువల్లీ
అవునా
బిల్డింగ్ ఇక్కడ మళ్ళ మేబీ వాయిస్ కాల్ రావట్లే కావచ్చు బానే వస్తారు మేడం ఇగా చెప్పండి మేడం ఇగా చెప్పండి ఇగా
ఏం చేస్తున్నారు మరి ఆ పదిహేను వేలతోని
పదిహేను వేలతోటి కారు కొనుకుందాం అనుకున్న మేడం
కారా
ఉమ్ కాకపోతే కాకపోతే మా మేడంకి కార్ అచ్చు గదా నాకు రాదు గదా అందుకే నేను మా మేడం మీద డ్రైవింగ్ లైసెన్స్ ఉందా తెలుసుకోని రేపు పోద్దున కార్ కొందామని చూస్తున్న
రేపు పొద్దునే కొంతరా
ఉమ్ మా మేడం అసలు ఆగదు మేడం అసలే అసలు ఘోరం మేడాంది ఫాస్ట్ ఫాస్ట్ ఉంటది ఇప్పుడు కావలంటే ఇప్పుడే తీసుకరమ్మంటంది అట్లఉంటది
ఇప్పుడు కావాలంటే ఇప్పుడే కావాలంటదా ఇగ
ఆ అసలు ఇప్పుడు ఒక ఎక్సమ్ప్లెగా ఇప్పుడు నేటి కల వచ్చింది నైట్ కల రాగానే వాటర్ తాగానిపిత్తది ఎంబడే వాటర్ కావాల అంటది నాకు
ఉమ్ వాటర్ తాగాలంటే తాగిపిస్తరా మీరు
ఆ లేదు మేడమ్ తాగుతది ఆమెనే మేం తాగియం గదా
ఎందుకు దాగియావ్ మరి
నేను తాగితే తాగదు మేడమ్ ఆమె
మీర్ తాగిత్తరు గాని ఆమె తాగదా
ఆ ఆమె తాట ఆమె అంటే ఆమెనే తాగల వాటర్ నాకు నువ్వు తాగి ఇచ్చే ఎందుకని పెద్దగా అని చెప్ ట్టే అంటది ఆమె
ఓ మీ వైఫ్ మిమ్మల్ని లెక్క చేయదైతే
లెక్క చేస్తలేదు లెక్కలు వస్తలేవు అనుకో ఆమెకి
లెక్కలు రావా
లెక్కలు రావం లెక్కాచేత్తలేదు ఆ ఆమె తొమ్మిది ఎకర రమ్మంటే తొమ్మిది ఏకం కూడా రాదు
అయ్యో తొమ్మిదేక్కం కూడా రాదా
నైన్ట్ ఇంటు చెప్పంటే ఆ పం పంతొమ్మిది ప్లస్ పంతొమ్మిది ముప్పైనిమిది ఆ పంతొమ్మిదిలో ముప్పై ఎన్నాటంది
అంతేనా
ఆ ముప్పై ఎనిమిది ప్లస్ పంతొమ్మిది యాభై ఏడు కాబట్టి పంతొమ్మిది వందల యాభై ఏడు అంటది.
అవునా
ఎట్ల జెప్తది గాని పంచతోటి ఎవలు జెప్పమంటే చెప్పదూ మొన్నటిదాకా ఆర్నేళ్లు ప్రాక్టీస్ నుండే ఆర్నేళ్లు బాగా ప్రాక్టీస్ జేసింది. ఏం ప్రాక్టీస్ జేసింది. నేన్ గ్రూప్ వన్ రాత్త, గ్రూప్ టూ రాత్త, గ్రూప్ త్రీ రాత్త, గ్రూప్ ఫోర్ రాత్త. జెప్పింది
ఆ మంచిదే గద మరి
అవన్నీ ప్రాక్టీస్ జేసింది గానీ, లాస్ట్ కు నేన్ మళ్ల కలెక్టర్ని గదా. నేను డాక్టర్ చదువుచెపి ఆపెషింది.
డాక్ట్రా
ఆమెకు డాక్టర్ కావ్వాలన్నారు. ఇవ్వన్నీ చదువుకొని కలెక్టర్ అయితే పుస్కున డాక్టర్ చేయాలం జేప్పేసి ఈమేనానకుడా నేనే ఆపరేషన్ చేత్తా
ఎవరి నానకు మీ నానక
వాళ్ళ నానకే వాళ్ళ నాయకే వాళ్ళ నానకే ఆపరేషన్ చేస్కోడానికి ఆమె చదువుకుంటాందీ డాక్టర్. చదువుకుంటాంద్
వాళ్ళ నాన్నకి ఆపరేషన్ అయిపేయింది కదా ఆల్రెడీ.
ఉంటయి మళ్ళ మల రిపేర్లు ఉంటయి మళ్ళా సైడ్ తర్వత ఆ రిపేర్లకు గూడా పైసలు ఆ రిపేర్లు కూడా బయటికొయి పైసలుంక్ జెప్పి సదువుకుంటనెన్ డాక్టరు
అవునా గ్రేట్ అసలు మీ వైఫ్ చాలా గ్రేట్ అండి.
గేట్ అసలెంత గ్రేట్ అంటే ఇప్పుడు కర్రీ అండుతే కాలునోత్తయని జెప్పేసి రామని జెప్పేసి కరీ తీస్కారమని జెప్పిరు. బయట్నుంచె
గ్రేట్ అసలు
ఇప్పటిదాకా నా కాల్నొత్తాన్నయ్ నీ మళ్ళీ ఎవర్ని కూరండలానుకున్నదా బాగా ఏ ఇవన్నవసరం లేదు. సప్పుడేక కరీ తేమంటే అయిపోతది. ఏమనంటే నువ్వేదెచ్చుకో మంచి కర్రీ దేచ్కొ అని జెప్తా జెప్తాని ఫిక్స్ ఐపేయింది
అవునా వంట చేయదా మీ వైఫ్
చేత్తే జేత్తది వంట ఏత్తది. కాకపోతే ఎందంటే ఇయాల ఏదో పెద్ద టాస్క్ ఎసిండ్ అట కాద్ బాగా త్తనేటా
అవున
ఆ కాలు మొక్కడం వల్ల ఈ అవ్వ తొక్కలకాలు గీ అండల్లా అన్ జెప్పి నువేసుకపో అని జెప్ అనన్
ఉహు ఎవరితోటిన్నదంట
ఆళ్ల ముంటనట
ఆళ్ల మూడేవరు మీరే గదా
అ ఆ సరేగాని మేడం మరి ఇయాలా హ్యాపీ రంజాన్ గదా
అవునూ
మరి షేమియ జేయలేదా మీరు మీంటికడ
మేం ముస్లిమ్స్ గాదు.
ముస్లింలైతేనే ఏసుకుంటవా, ముస్లిం కాపోతే చేసుకోరా సేమ్యాలు.
మా ఆయనను పాల ప్యాకెట్ తీస్కారమ్మంటే తీస్కరాలేదు.
మేడ ఊడ్కాల్ మొగళ్ళమినంట అంటరు యాడోల్లు మొత్తాన్కసాలు ఏమిసల్ తండ్రు ఇవ తారు
ఇప్పుడింత సేపు నువ్వు మీ వైఫ్ గురించి తప్పుగా మాట్లాడితే ఏం లేదు గాని ఇప్పుడు మా హ హస్బెండ్ గురించి తప్పుగా ఏమన్న నేను పాల ప్యాకట్ తీస్కారమ్మంటే తీస్కారాలేదు అనీ జెప్పిన అంతే
పాల పాకెట్ తీసుకరమ్మని తీసుకరానికి నెనెమన్న పాలెమన పిర్రని జేతన్న.
ఉ
పాలు బయట కొనుక్కోవాల పాల కేంద్రంలో కొనుక్కొవాలా లేద షాపుల కొనుక్కవాల అవన్నీ కొ క్కొవాలంటే ఘోరంగా అయిపోతది. అయిపోయింది.
అయిపోయిందా ఏమైపోయింది
ఏమైపోయిందో మీరు ఫోన్ చూసుకుంటే తెలుస్తది మీకు
అవునా నా ఫోనూ తొందరగా హీట్ ఎక్తాంది
మొత్తం ఫోన్
సారి మరి కట్ జేయనా ఇగ
ఆ మేడమ్
మీరు కాల్ చేస్తరా మళ్ళీ నాకు
చేయను మేడం
నేనే జేయనా మళ్ళీ
తర్వాత ఇప్పుడు అ తి తిందాం మేడం ఆకలైతుంది బాగ బయటి పోయి తిందామా ఇత్తి తిందామా
ఓకే అండి బాయ్
బాయ్ మేడం బాయ్ బాయ్ కట్ చేయండి
ఓకే